హలో
హలో నమస్కారం
నమస్కారమ అండి
బాగున్నారాండి మీర్ టు భోజనం చేశారా అండి మేము చేసామండి ఇ ఇందాకే అయిపోయిందండి మా భోజనం
ఆ మా భోజనం కూడా అయిపోయింది
ఓ
ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఎ స్కాన్ సిటీ స్క్యాన్ డిజిటల్ స్కాన్ క్యాన్ కాలర్ స్కాన్ డిజిటల్ మో తెరపీ తేడి పోడి అండ్ ఇవన్నీ ఏమన్నా తెలుసా అండి మీకు
తెలవదు రా ఏం కావాలండి మీకు
అంటే మే మొన్న నాకు కొంచెం కాలు చిన్న ఫ్రాక్చర్ లాగా అయింది నడవ రాలేదు నడవ రాకుంటే హాస్పిటల్కి ఎళ్ళ
ఓకే
ఆహ హాస్పిటల్ కి వెళ్ళినపుడు వాడు ఎక్స్-రే తీశాడు టేక్ ఏ బెడ్ రెస్ట్ అని చెప్పాడు నేను బెడ్ రెస్ట్ తీసుకోకుండా ఆ అవుట్ ఆఫ్ వెళ్ళాను మళ్ళీ వచ్చాను కాలింత వాచింది
అరే రే
వాడ ఎంఆర్ తీసుకోమన్నాడు ఎం ఎంఆర్ఐ తీసుకోవడానికి మనీ లేదు
అరే రే
ఏం చేయాలో అర్థం కావట్లే
ఎంఆర్ఐ తీసుక అ మనీ అంటే మీ కాలు చాలా వాచిందా అండి
చ మోకాళ్ల ఇది వరకు త్రీ ఇయర
కిందనెళ్ళారండి ఎప్పుడెళ్లారు
త్రీ డేస్ బ్యాక్ వెళ్ళాను ట్యూస్డే రోజు వెళ్ళాను మండే రోజే దెబ్బతగిలిగింది ఫస్ట్ మా పాప పడేసింది టాయిలెట్ చేసి సెకండ్ టైం ఆ సెకండ్ టైం సేమ్ రిపీట్ అయింది సరే మంగెళ్ళిబయట
అరె అరే
ఆ ఇవన్నీ జరి
అయితే మళ్ళీ ఇది అవకానికెళ్ళారా మీరు దావ్ ఖానా కెళ్తే డాక్టర్ ఏమన్నారు ఇ
ఎం ఆర్ ఐ స్కాన్ ఎం ఆర్ ఐ స్కాన్ రాశారు రా సిటి స్కాన్ తీపిచ్చాము సిటి స్కాన్ ఎందుకంటే ఎం ఆర్ ఐ ల ఇంకా డెప్ట్ గా తెలుస్తాది ప్రాబ్లమ్ ఉంది రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కానీ విలేజ్ కెళ్ళినప్పుడు అలాంటి పాసిబుల్ కావు కదండి
అవునండి
ఆ మా ఇంటి దగ్ ఉన్నారండి ఇద్దరు తోటి కొడవలి
ఆ
కానీ వాళ్ళు ఏం చెయ్యరండి వస్తారు తింటరు పో తరనంతే అన్ని మేమే చేసుకోవాలి అంతా మా పైనే చేసుకోవాలి నిన్న రెండు కిలోమీటర్లు నడు దగ్గిరకి వెజిటబుల్ తెచ్చుకుందువు రా అని నడిపించారు కాని నా పరిస్థితి అర్థం చేసుకోలేక నా కాళ్ళుని వాపులు తెచ్చారు మ్ వాళ్ళు స్లిమ్ము కావడానికి
కుండా ఉండాల్సింది అండి
ఏం కాదురా అన్ చెెప్ వరునే చెప్పిన వినలేకుండా తీసుకెళ్లారు వాళ్ళదే అక్కడ నెగ్గాలి మనం ఏం చెప్పినా నెగ్గదు అక్కడ కానీ
చెప్పండి పాప మరి బావుందా అండి మీ పాప అన్నారుగా పాప నేనా అండి
ఆ బావుందండి
తిందా టిపాప
తిన్నారండి
ఊరు వెళ్ళొచ్చారన్నారుని అన్నారు పాప బాగుందా అండి.
ఎంటిదండి
ఊరేళ్ళొచ్చాను అన్నారు. వాటర్ పడ్డాయా అండి పాపకి బాగుందా
ఆహ్ మేం ఉన్నది. వండేనాండి
అంతేనా అండి అరే అ అక్కడ అంతా వాతావరణం బాగానే ఉందా అండి. ఎండాలు అదంతా
చాలా కూల్గ ఉంది దేవ్న్ దయ వల్ల మేము వెళ్ళాం కదా. ఉహ్ ప్రశాంతంగా కూల్గా ఎంటిదండి
చల్లగా ఉందేమో
ఆ చాలా చల్లగా ఉంది. మీకు ఒక కథ చెప్పమంటారా
ప్పుడండి
మధ్య మధ్యలో కోరస్ ఇవ్వకుండా మర్చిపోవద్దు.
ఓకే అండి
ఆ ఒక ఊరి చివర పచ్చనీగుం మైదానంలో నాలుగు ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవునయండి. అవి ఎంతో సంతోషంగా స్నేహంగా ఉండేవి
ఆహ్
కలిసి గాట్ మేయాడం, కలిసి తినడం చేసేవి మీరు కూడా కాలేజీ లో ఉన్న
అవునండి
తోషంగా
మాకు రెండే అవులే ఉండేనండి. రెండు, మూడు. ఒకోక్ ఆవు ఒక్కొక్క సైడ్ వెళ్ళిందండి.
అయ్యో కానీ ఇక్కడున్న ఆవు లే ఇప్పుడు కలిసిమెలిసి గుంపులుగా. ఉండే వాట బట్ వాళ్ళ మధ్యలో ఒక సింహం వచ్చింది.
ఆహ్
మీ మా జీవితంలో కూడా సింహం వచ్చిందా.
వచ్చిందండి.
వచ్చింది.
ఆహ్
నక్క. మీ జీవితంలో సింహం చాలా సంతోషంగా ఉందా.
ఉహ్
మా జీవితంలో నక్క చాలా దుఃఖాలు పెడుతూ ఉంటాది. అంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాడి జరిగినాయంత. మీ మధ్య జరిగినయా అండి అంటే మీ స్నేహితుల మధ్య. మీ ఆవుల మధ్య, సింహాల మధ్యలో కాదు.
జరుగుతుంటే ఉంటాయండి జరుగుతాయండి అలాంటివి. జరిగినాయి కూడా అండి
మధ్య
ఆహ్ ఆవుల మధ్య అండి.
ఎప్పుడండి.
ఎప్పుడో అండి.
అవు కొంచెం చెప్తార అది ఎలానో.
మళ్ళీ ఒకసారి చెప్పండి.
నాలుగు ఆవులు ఉండేవండి చాలా సంతోషంగా ఉండ
అదయిపోయినాక అండి తర్వాత పులీలు దగ్గరకు వచ్చినాక.
ఆవులకు పులీలతో స్త బంధం కలిగిపోయిందండి. ఆ ఆవ్ ఆవులకు పులీలుకు ఇప్పుడు సంతోషంగానే ఉన్నాయి మరి ఆవులు ఆవుల మధ్య గొడవ జరిగాయా అండి.
జరిగాయండి.
ఎందుకండి ఎట్లా జరు జరిగాయి అండి.
ఆహ్ అలానే జరిగాయండి ఇగ. అపార్థాలు చేసుకొని అలా జరిగిపోయాయండి ఒక మాటకి ఇంకొక మాట అనుకొని అంటే ఇలా కాదు అలా అంది అని అర్థం చేసుకొని ఆ అర్థాన్ని అపార్ధంగా చేసుకొని తీసుకున్నాయండి.
ఎవరండి అది.
మా ఆవులండి.
ఎన్ని అయ్యవ్ అండి.
ఏంటండి.
ఆవు ఎక్కడుందండి ఇప్పుడు.
ఇప్పుడు దగ్గర్లోనే ఉందండి ఆవు.
అయ్యో అంత మిస్ అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకుందండి అది అసలు.
ఉమ్
దాన్ని ఏమంటారు తెలుసా అండి.
ఏమంటా టారండి.
మైండ్ అంటారు.
ఏంటండి.
ప్రీ మేచర్ మైండ్.
ఉమ్ ఉహూ
తెలివి తక్కువ తనము అంటారు వాళ్ళువి. ఇంకొక ఆవు వుందిగాని. ఎక్కడికి ఎళ్ళిప్. పోయిందండి పాపం దానికి పెళ్లి కూడా కాలేదింక.
అయ్యో.
ఉమ్ ఇంకా అండి అవి నాలుగు విడివిడి గడ్డిలాకుపోయినాయి అంట మీరు కూడా నాలుగు విడివిడి గదిలి పిలది నాలుగు ఊర్ళకి వెళ్ళిపోయారు ఔ పాపం అవి విడివిడిగా ఉండి ఒక ప్రమాదం జరిగింది అండి గుంపులుగానే ఉండాలట
ఏం ప్రమాదనం అయిందండి
ఆ అనా విడివిడిగా పోయినందుకు సింహం వచ్చి వాళ్లని అటాక్ చేస్తుంది అండి
ఆ
ఆరో ఇప్పుడ అట విభ్యస ఉంట ఎ
అయ్యో గుంపుగా ఉండి పోరాడాల్సిందండి వాళ్ళు
అనుకున్నామ అండి కానీ కాలేదు
అయ్యో
మీకు ఇంకా చెప్పండి
ఇంకా ఏమేమి తిరిగారు డి ఇప్పటి వరకు మీరు ఊరంతా ఊరులో అంటే విజయవాడలు గాని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళారా అండి షిరిడి గాని
షిరిడి అమ్మాయిలు వెళ్లరండి అబ్బాయిలే వెళ్తారు
అవునా అండి
ఆ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళే వెళ్తారు ఉమెన్స్
ఊ ఊ
ఆ పాప పడుకున్నాడు
ఎంత అండి
పాప పడుకుంద
ఆ పడుకోలేదండి తిరుగుతూ ఉంది అటు ఇటు
అయ్యో పిల్లొల్లు ఉన్నారా అండి ఆడుకోడానికి
ఆ ఉన్నారండి పక్కలో ఒక పాప వస్తది ఈ వీళ్ళిద్దరూ ఆడుకుంటారండి
ఓకే
ఊ ఆ బాగా బాగానే ఆడుకుంటారు అండి
ఇంకా అండి విశేషాలు
మధ్యాహ్నం ఏమ్ కూర వండుకున్నారండి
ఏమి వండుకోలేదండి ఒపిక లేక పచ్చడి వేసుకొని తినేస
అయ్యో దగ్గరలో ఉంటే అన్నా నేను పంపించేదాన్నేమో అండి కూర
అనే ఏం కాదు హ్యాపీగా చేసుకునిపించేయి
ఏంటండి
రాత్రడి పంప
ఆ స అలాగే అండి ఈ సారి చెప్పండి వండుకోనప్పుడు రాపడేళ పంపిస్తామండి
ట ఓవర్ అయిపోయింది బాయ ధన్యవాదాలు